ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారాండి
ఏం లేదండి మీరేమి చేస్తున్నరండి
అన్నం తింటున్నా అన్నమాట మీరు తిన్నరా అండి
ఆ తిన్నామండి మేము ఏం కూరండి మరి ఫిష్ అండి చేపలండి
మాదేమో టమాటా కర్రీ టమాటా కూరండి
ఉ హుమ్ అందరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి మరి
ఆ బాగున్నామండి మేము కూడా
అవునా మీరు పొలం దగ్గరికి వెళ్తారా అండి ఎప్పుడైనా అంటే ఆడుకోడానికి
ఆడుకోవడానికి వెళ్తామండి మాకు దగ్గరనే ఉంటది మా ఇంటి పక్కనే ఉంటదండి మంచిగా అవునండి
ఎప్పుడైనా మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు తెలివదంట ఎప్పుడు వెళ్ళలేదంట
అ తీసుకెళ్తామండి మీరు వస్తే తీసుకెళ్తామండి
మేము ఒక రెండు రోజులు మీ ఇంటికి వస్తామండి అన్నీ మాకు చూపియండి మీ చెన్ మీ ఇంటికాడ ఏమేమి ఉంటాయో అవన్నీ
ఆ చూపిస్తామండి రండి
మీరు కూడా మా ఇంటికి రండి రెం రోజులు మీ ఇంట్లో అన్నయ్యలని మీ అక్కయలని తమ్ములు అందరిని తీసుకోండి
ఆ తీసుకొస్తామండి మాకు ఈ ఎండాకాల మా చేలిక పక్కనే కాబట్టి ఈత పండ్లు కళ్ళు అవన్నీ దొరుకుతాయండి
అవునండి నాకు చాలా ఇష్టం అండి కళ్ళు కళ్ళు నాకు చాలా ఇష్టం అన్నమాట ఇప్పి ఇప్పి అండి నాకు అవి
అ ఇప్పిస్తామండి ముంజగాయలు కూడా కాస్తయండి ఇప్పుడే ఈత పండ్లు కూడా ఇ సీజ్ ఈ టైంల ఈ ఎండాకాలంలోనే కాస్తాయండి అవన్నీ చాలా ఇటు అన్నీ దొరుకుతాయండి.
నాకు ఇష్టం అండి అయితే నేను తింటా అండి చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్ల తిన్న అన్నమాట ఇంకా మళ్ళీ ఎప్పుడు తినలేదు
మ కి మళ్ళీ ఇక్కడ దగ్గర వాగు కూడా ఉంటదండి
వాగు అ వాగు అంటే టి నది వాటర్ స్నానం చేసేదా అండి
కాదండి అది చెరువు తర్వాతకి వాగు అంటారు ఇక్కడ డ్యామ్స్ అవన్నీ ఉంటాయి చూడండి అవి అట్లాంటివి
అంటే నాకు తెలివదండి ఎక్కువ అందుకే అడుగుతున్నానండి ఏమనుకోకండి
ఆ మంచిగా ఈత కూడా ఈత కూడా కొడతామండి అందరం కలిసి ఈతకి వెళ్తామండి ఈత కొడతామండి చాలా సంతోషంగా ఏ ఏంటిది ఎండ కాలం చాలా సంతోషంగా గడుపుతాం అండి మేము అవునండి
స్థాండీ సెలవాళ్ళకి ఇప్పుడు మా ఎండాకాలం సెలవులు వస్తాయి పది రోజులు అప్పుడు మ మీ ఇంటికి వస్తా నేనే ఉంట అండి మంచిగా ఆడుకుందాం మనం అందరం కలిసి
ఆ ఆడుకుందాం అండి మనం మంచిగా
ఈత రాదు నేర్పియండి
ఆ నేర్పిస్తాండి అన్నయ్య వాళ్ళు ఉంటారండి
అమ్మో నాకు భయం నాకు భయం అయితది అండి
ఏం కాదు అండి
అన్నయ వాళ్ళు అంటున్నారు కదండి అబ్బాయిలతోటి ఎందుకండి అవసరం అని మనం ఇద్దరం పోదాము మన స్నేహితురాలని తీసుకొస్తా
ఆ నేను కూడా ఉందండి మాకు కూడా ఒక ఆమె ఆమెను కూడా తీసుకు
ఆ తీసుకారండి మీ ఫ్రె మీ స్నేహితురాలని తీసుకురండి లేదయితే మీ అక్కాయిలు ఎవరైనా ఉంట ఉంటారు కదా వాళ్ళనైనా తీసుకురాండి
ఆ తీసుకొస్తాండి కాకపోతే అక్కడ ఏమన్నా జరిగినప్పుడు సహాయం చేయాలి కదండి అన్నయ్య వాళ్ళు ఉంటేనే కదండి ఏదన్న చేయగలుగుతారు
లేండి అమ్మ ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేండి అబ్బాయిలు ఆ అబ్బాయిలు తీసుకురండి ఇంకా ఓకే
సార్ సరే అండి తీసుకొస్తా అండి.
చాలు.
ఆహ్ ఏ. ఏందండి మీరే చెప్పాండి.
పొద్దున్నుంచి ఏం చేసిండ్రు చెప్పండి ఒక్క నిమిషాల నేను రెండు నిమిషాలో చేపుతా.
నేను పొద్దున్న నుండి సినిమా చుసినాండి. పడుకున్నాండి లేచినాండి మళ్ళా ఆహ్ ఏంటిది కొంసేపు వాతావరణాన్ని ఎంజాయ్ చేసినండి.
అవునా అండి ఇప్పుడు నేనే. చేసినో చెప్పాలా అండి. పొద్దున లేవగానే బ్రష్ చేసుకున్నా ఫోన్ చూసిన. టీవీ చూసినా బ్రష్ చే మళ్ళా టిఫిన్ తిన్నా మళ్ళీ ఫోన్ చూసిన టీవీ చు తిన్. టీవీ చూసిన్న అన్నం తిన్న.
ఆహ్. అవునండి. ఏం కూరండి అవున ఎక్కడ. ఎడుంటారండి మీరు.
మా ఇంట్లో ఉంటామండి మేము.
ఉమ్ అమ్మ వాళ్ళు ఇట్ల ఏం వర్క్ ఏం పని చేస్తారండి.
మా అమ్మ వాళ్ళు. బిజినెస్ చేస్తారండి అంటే. ఏదో బిజినెస్ చేస్తారండి నాకు. గుడువె తెలువదు మా అమ్మ చెయ్యదు మా నాన్నగారు చేస్తారనమాట. మిల్లుకి పోతారండి మిల్లులలా తెలుసా అండి మీరు లెక్కలు రాస్తారు.
ఏమో అండి.
ఉమ్ అవునా అండి ఏం కాదులేండి. ఇప్పుడు తెలుసుకోండి మిల్లులల పని చేయచ్చు అనమాట లక్ష రూప్. ఇరవై వేలో ముప్పై వేలొ అట్లా జీతం ఇస్తారు.
మేము కూడా వస్తామండి ఒక టూ త్రీ డేస్ రెండు మూడు రోజులు మీ ఇంటి దగ్గర ఉంట్. ఉంట్టామండి మేము కూడా.
అయితే మా దగ్గర ఇక్కడ సినిమాకి పోవచ్చ అండి. మంచి షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మీకు బట్టలు కావాలంటే బట్టలు ఇప్పిస్తాండి. ఇక్కడ ఇంకా ఒక పార్క్ ఉంటదండి. మస్తు బొమ్మలు అన్ని ఎగ్జిబిషన్ లాగానే ఉంటదండి పోదాము అండి.
ఆహ్ వెళ్దామండి నాకు నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడే రావాలి అనిపిస్తుందండి.
అవునండి రండి మరి నేను ఇప్పుడే వద్దన్నానండి ఇప్పుడు మీరు బ ఇంటికాడి నుంచి వెళ్ళండి మీ అన్నయ్యని తీసుకొని రండి ఇక్కడ పోదాం మనం.
నువ్వే అన్నావు కదండి మా అన్నయ్య వాళ్లను చూస్తే భయం అయిత్. దాన్ని మళ్ళా ఎట్లా తీసుకురావాలని ఆలోచిస్తున్నా అండి.
ఏమన్నారండి కింద మనం ఏమన్నా ఎం మనకు ఏమైన్నా అయితే కాపాడడానికి ఎవరు కావాలి అన్నే అన్నారు కదండి.
అంటే ఈత దగ్గరనా. మా అన్నను తీసుకు సరే అండి ఇప్పుడు మీరు భయం అయి దున్న అని అనేవరికి అన్నయ్య వాళ్ళను పక్కన పెట్టేసిన. చంది ఇంగా నేను
ద్దులేండి ఏం భయపడట్లేదు లేండి మాకు గూడా అన్నయ్యలు ఉన్నారు కదండి ఏం భయపడను
మ్ హా
నాకు మీలాంటి ఒక చిట్టి చెెల్లి ఉందండి చాలా బాగుంటదండి ఎంత ముద్దుగా ఉంటది తెలుసానే ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా మాట్లాడు ది మీరు నాక ఆమె ఆమె గుర్తు చ్చిందిదండి మీకు
ఆ హా అవునా అండి
అవునండి డి.. ఇంకేంటండి
ఉగాది పండుగ చూసుకున్నార అండి మీరు
ఉగాది పండగ చేసుకున్నామండి మీరు చేసుకున్నారా మరి
ఆ చేసుకున్నామండి మీరు ఏమన్నా అప్పాలు చేసుకున్నారా అండి
మా ఇంట్లో అప్పాలు లు చేయలేగాని భక్ష్యాలు చేశిర్రండి
ఆ చేసుకున్నాం అండి మేము ఓడమ్మి ఈ ఊర్లా పక్ ప మీ ఊర్ల ఏమన్నా పండుగలు ఆ.. ఆ ఏమన్నా జరుగుతాయండి
ఆ జరుగుతదండి ఇప్పుడు శ్రీరామనవమి ఉంది కదండి బయట ఒక టెంట్ వేసారు వెయ్యి మంది రెండు వేల మంది జనాలు వస్తారు అన్నమాట అక్కడికి
ఆ హ అవునా అండి పక్క ఊరి వాళ్ళ నుండి కూడా వస్తారా అండి
పక్క వాళ్లేనండి అటు ఏడు అటు ఏడు ఊరులు ఇటు ఏడు ఊరులు అందరు కలిసి మా దగ్గరికి వస్తారు పూజ చేస్తారు ఒక అయ్యగారు మస్తు చేస్తాడండీ మేమైతే భోజనాల కోసమే పోతా అండి నేనైతే
అవునా అండి అంత బాగుంట
మీరు రండి మీరు వస్తా అంటే కళ్యాణంకి ఏల్లుండి ఉంది మా ఇం మా ఊర్లో అంటే అ శుక్లవారం నాడు
ఆ వస్తామండి మేము కూడా ఏక్కడన్నా కొత్తగా ఎడన్నా మంచిగా జరిగే దగ్గరికి పోదామని నేనున్న మా అక్క అనుకున్నాం అండి
అవున అయితే మా ఇంటికే రండి అక్కడ ఎక్కడికో ఎందుకండి మీరు అనుకున్న ప్లే అనుకున్నారు కదా ఇక్కడికి రండి మరి రాములవారి కళ్యాణం చూడచ్చు మంచి గా
ఆ చూస్తామండి వస్తామండి
అవునండి రండి మీకు మా ఇంట్లో పడుకోడానికి కూడా పెద్ద స్థలం ఉంది మనకెం ఏం భయం లేదు ఎంతసేపు ఇంట్లో ఉన్నా కూడా మన ఇంట్లా
అవునండి ఇటి ఎండాకాలంలో స్లాప్ పై పడుకుంటే ఇంకా బాగుంటాంది
నేను కూడా అదే అందాం అనుకుంట అవునండి నేను బయట పక్కనే పైననే పడుకుంటాం. అన్నమాట ఒక ఫ్యాన్ పెట్టుకొని అంటే దోమలు ఉంటాయి కదండి దోమలు
ఆ ఆ నీ చెట్ల గా గాడుపుకి ఎంత ప్రశాంతత ఉంటుందండి.
అవునండి అసలు ఎంత బాగుంటందో తెలుసా అండి అసలు చాలా బాగుంటది అండి
ఆ అవునండి
నాకు అసలు మీరు మాట్లాడుతుంటే మస్తు అనిపిస్తుంది వస్తుందండి ఎందుకోగాని ఇవాళ నేను నిద్రపోతనా అండి
పోతనండి
నాకు ఇలాంటి చెల్లెందుకు లేదా అని ఫీల్ అయితున్నా అండి
ఆహా అవును డి అందుకే నేను ఉన్నాండి అందుకే దేవుడు నీకు పరిచ చ్చ ఏం చేసిండండి
అవునండి నాకు నిజంగా కావచ్చు దేవుడు అనేటడు ఉన్నాడుని అర్థమయింది ఇప్పుడు నాకు ఇన్ని సంవత్సర సంవత్సరాలకి మనం కలిసినాండి దేవుడు వల్ల
అవునండి నాకు కూడా అక్కలా లేదండి
మరి ఎవరున్నారా అండి
కు అన్నయ్య ఉన్నాడండి నా కూడా అక్కుంట ఇలా మా మాట్లాడేదేమో అని నాకు కూడా అని పనిపిస్తుందండి
మాట్లాడండి ఇప్పుడే కాదండి ఇప్పుడేన్న మాట్లాడిన్న ప పెళ్ళ మాట్లాడండి నా పిల్లలు ఉన్నా మాట్లాడండి మీరు సరే
ఆ సరేండి నే మాట్లాడతాను
నేను మా అమ్మ వాళ్ళకి దత్తత తీసుకోమంటే దత్తత కూడా తీసుకుంటారండి మిమ్మల్ని
ఏ మా అమ్మ వాళ్ళు ఇయ్యారంండి నేను మా అమ్మ వాళ్ళకి ప్రాణం అంట
నాకు కూడా మా అమ్మ వాళ్ళంటే ప్రాణం అండి కానీ మీరు నాకు నచ్చి రండి అందుకే మీరు మా ఇంటికి రండి ఇంకా మా ఇంట్లో చెల్లెలు లేరన్నమాట లేకపోతే ఎవరైనా చెల్లని చూడ చూడండి నేను తెచ్చుకోవాలా మీ లెక్క మీ లాంటి అమ్మాయే కావాలి మళ్ళా
అట్లాంటే నేను సెలవులప్పుడు మీ ఇంటికి వస్తా
ఆ అట్లయితే రండి అంటే నేను ఎప్పుడైనా పెళ్ళి నా పెళ్ళేయితే మీరు మా ఇంటికి రండి అప్పుడప్పుడు మా ఇంట్ల వాళ్ళు కొంచెం బెంగ పెడతార అనమాట డబ్బెంగా వాడతారు ఒక్కొక్కసారి వచ్చి పోండి అప్పుడ ఇప్పుడు అక్కయ్య లేదు కదా నేను ఉన్నా ఏం కాదా అని భరోసా ఇయ్యండి
ఆ వస్తా అండి
మన నాన్న గుండె ధైర్యం చ అంటే తక్కువ అనమాట మా అమ్మ మన నాన్న గు గుండె ఏడుస్తారన్న మాట నా కోసం నేను ఇప్పుడు వెళ్ళిపోయినా అనుకో
నేను ఆ వస్తాండి నేనున్నాండి నువ్వ పోయిన నేను వస్తాం లే
అవునండి ఎంత మంచిగాజలు ఎల్లమ్మ మా ఇంటికి వస్తారా అండి నిజంగా
నిన్న మా కస్ వాళ్ళకి భయం
తీసుకొని రండి ఏం మీ అన్నయని కూడా మా ఇంట్లో భోజనం పెడతాము అన్ని పెడతారు నన్న నన్ను పంపిస్తారు కదా మీరే తినండి వచ్చి
ఆ సరే అండి వస్తామండి
ఏం కాదు ఇంకా మస్తు చూసుకుంటారు అన్నమాట మా ఇంట్లో కూడా కాకపోతే మాకు చేపల కూరగి ఇవన్నీ పెట్టారనమాట మా ఇంట్లా ఓన్లీ కూర ఆ అన్నం కూరలు పప్పు పాలకూర గివ్వె కూరలు ఆ కూరలు అవి పెడతారు
అవి కూడా చాలా ఇష్టం అండి నాకు
అవునండి అసలు మీ టేస్ట్ అని అసలు నాకు చాలా నచ్చుతుందండి సరే అండి మరి
ఆ సరే అండి ఉంటునండి